హలో హాయ్ అండి మేం కార్య నుంచి మాట్లాడుతున్నమండి.
ఆ చెప్పండి
మీకు నచ్చిన పండగల గురించి చెప్తార అండి?
మాకు నచ్చినయి రంజాన్, బక్రీద్ చేసుకుంతామండి మేము, మరి మీకు నచ్చినవి ఏంటి?
మాకు కూడా రంజాన్ అంటే చాలా ఇష్టమండి, మాకు నేచురల్ గా రెండు పండుగలండి. క
ఉహు అయితే ఇప్పుడు ఇప్పుడు న రంజాన్ నెలలే కదా అండి మరి, ఫాస్టింగ్స్ ఉంటున్నారా?
అవునండి ఉంటున్నామండి మేము, అండ్ ఫస్ట్ఇన్స్ ఉన్నామండి మేము. కాస్ట్యూమ్స్ తో పాటు నమాజులు కుఖరానవన్నీ చదుతాం అండి మేము.
ఆహా మంచిదండి, మేము కూడా అంతెనండి అన్నీ కాస్ స్టింగ్స్ ఉంటున్నాం, ఖరాన్ చదువుతున్నాం. మొన్నే మొత్తం నమాజులు చదువుతాం అండి మేము. గుడ
అవునండి ఉమ్ అంటే మీరు రంజాన్ ఎలా చేసుకుంటారండి, మీరు ఓన్లీ ఫ్యా లీ ఎంత మంది ఉన్నారు అంతన, అందరు గ్యాదర్ చేసుకుని చసుకుంటరా?
లేదండి మేము మా విలేజ్ కి వెళ్ళి అందరం కలిసి, ఇది పెద్ద పండుగ కదా అండి మాకు వచ్చేదే సంవత్సరంలో ఇది ఒకటే బక్ క్రీద్ మామలుగనే జరుపుకుంటాం, రంజాన్ అయితే పెద్దగా చేసుకుంటాం కాబట్టి మంచిగా గ్యాదర్ అయి మంచి భార హెవీ షాపింగ్ చేసుకని, చేసుకుంటమండి షా పింగ్.
అవునండి మీరు ఎక్కడ చేస్తారండి షాపింగ్
ఇక్కడనే హైదరాబాద్ లోకల్ టోలీ చౌకీలో చేసుకుంటాం ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది ఎయిటీ పర్సెంట్ వరకు ఫినిష్ అయిపోయింది
ఓ వెరీ నైస్ ఊ
మీది అయ్యిందా అండి షాపింగ్ మరి
లేదండి మేము ఇంకా షాపింగ్ చేయలేదండి చేయాలండి హైదరాబాద్ కైనా వరంగల్ వరంగల్ కైనా పోయి
ఆహా
టోల్ చాకుల్లో చేస్తే మంచిగా ఉందా అండి అక్కడ కలెక్షన్స్
ఆ బాగున్నాయండి అన్ని
ఆ చార్మినార్ పోరా అండి మీరు
లేదండి చార్మినార్ చాలా లాంగ్ అయితది టోలీ చౌక్ అయితే ఒక వన్ కిలోమీటర్ వస్తుది కాబట్టి వెళ్ళి అక్కడ చేసుకుంటాం
ఆ ఓకే అండి అది మీరు చుట్ట చార్మినార్ లో ఎక్కువ స్పెషల్ కదా ఇప్పుడు రంజాన్ అంటే ఇక్కడనే ఇస్తారు బట్టలు అవన్నీ
అక్కడనే టోలీ చోగిని కూడా చార్మినార్ లానే ఉంటాది అయిపోయింది మొత్తం ఆ ఆల్మోస్ట్
ఆహ మీరు ఎటు సైడ్ లొకేషన్స్ కు పోయారండి తెలియడం ఎక్కడెక్కడ తిరిగారండి మీకు నచ్చిన ప్లేసెస్
మేమ మేము వైజాగ్ వెళ్ళాముూ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అంతే లాస్ట్ అదే హైదరాబాద్ లో షిఫ్ట్ అయిన తర్వాత ఆ మంత్లీ ఒకసారి అలా బయటి బయటికి వెళ్తాం ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ గార్డెన్ గోల్కొండ ఎలా ఎతాం
నీకు ఎక్కువ నచ్చింది అండి పిట్టే సౌండ్
మాకు నచ్చేది ఎక్కువ అయితే పిస్తా హౌస్ కు వెళ్ళి తినడం అంతే ఇగ
అంతేనండి మీకు నచ్చిన ఫుడ్ ఐటం అండి
మాకా జాఫ్రాన్ బిర్యాని
ఎలా చేస్తారండి ఎప్పుడు వినలే నేను
బిర్యానీలో జాఫ్రాన్ కలరా ఇస్తాము అంతే
ఆహా పండగలకి ఇంకేం స్పెషల్ చేస్తారండి మీరు
ఏమి లేదమ్మా డైలీ ఈవినింగ్ స్నాక్స్ తెప్పించుకుంటున్నాం బయట నుంచి సమోసాలు గారెలు మిర్చీలు ఆలు బజ్జీలు బయట నుంచి తెప్పించుకొని తింటున్నాం ఎండలు బాగుంటున్నాయి కదా చేయాలంటే వేడికి దాహం బాగా ఇస్తుంది ఈవినింగ్ టైం ఉ అందు ఆల్మోస్ట్ బయట నుంచి సమోసలు అవన్నీ తెప్పించుకొని ఈవినింగ్ ఫాస్టింగ్ చేస్తున్నాం
హలీమవి తెప్పించుకుంటారండి ఎక్కడ
ఆ తెప్పించుకుంటున్నామండి నిన్న తెప్పించుకున్నామా హలీం బాగుంది
బాగుందా
ఉ హు
మీ పిల్లలు ఏం చేస్తున్నారు
మా పిల్లలు ఒకరు ఫోన్ చేస్తున్నారు ఒకరు టీవీ చూస్తున్నారు.
ఓ మరి మీ ఊరు మీరు ఎటు సైడ్ వచ్చి చేసుకుంటారండి పండుగ హైదరాబాద్ లోనే చేసుకుంటారా
లేదండి వరంగల్ సైడ్ లో ఒక విలేజ్ ఉంది. అక్కడకి వెళ్తాం ప్రతి సంవత్సరం హలో వరంగల్ సైడ్ లో వరంగల్ సైడ్ లో ఒక విలేజ్ ఉంటది అక్కడ చేసుకుంటాం వచ్చి
ఆహా
మ్మ్
మరి మీ అందరిది చాప్ ఆ నేను చేయలేదండి ఇంకా చేయాలండి మే
ఇంకా టెన్ డేసే ఉంది కదమ్మా ష పండుగకి
అవునండి చెయాలండి మేము ఇంక టైమ్ అంటే మనకు సరిపోవట్లేదుండి ఇక్కడ విలేజ్ మేము విలేజ్ లో ఉంటమండి ఇక్కడ సమే అ కురాని అవన్నీ పెడతారు దానికి టైం సరిపోతుందండి బయటికి వెళ్ళలం కుదరట్లేదు. ఈ మధ్యలో చూడాల లండి చిన్నగా టైం తీసి హైదరాబాద్ కి అయినా లేకపోతే వరంగల్ అయినా జస్ట్ టూ అవర్స్ జర్నీ అండి వరంగల్ ఇక్కడ నుంచి హైదరాబాద్ అయితే లాంగ్ పడుతదండి
ఆ
అయినా ఇది సమ్మర్ అయి ఎండాకాలం కదా భయం అవుతుంది ఫాస్టింగ్ ఉండి మళ్ళ అంత దూరం పోవాలా అని
ఏం లేదండి వరంగల్ మండి బజార్ లో నైట్ షాపింగ్ చేసుకోవచ్చు మంచిగా ఈవినింగ్ సిక్స్త్ అలా బయలుదేరి తే మార్నింగ్ త్రీ వరకు మంచి గా షాపింగ్ చేసుకొని సహరి చేసుకొని బయలుదేరచ్చు నైట్ షాపింగ్ ఉంటది అక్కడ ఎలా ఉంటది
అవునండి ఇప్పుడు వరకు అయితే మేము నార్మల్గా విలేజ్ లో చేసుకున్నామండి ఫస్ట్ నుంచి హైదరాబాద్ లో చూసుక చేసే వాళ్ళం కానీ కొంత ఈ మధ్యలో కర్ణాటక నుంచి మా తెలిసిన వాళ్ళ చుట్టాలు తెస్తారండి డ్రెసెస్ వాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకునే వాళ్ళసారి తేలేదండి అందుకని మళ్ళీ బయటికి పోవాలి.
ఆ
హలో
ఆ చెప్పండి
ఇక ఏందడి మరి మరి బ
చెప్పండి వస్తుందా
ఆ ఇక్కడ కొంచెం సిగ్నల్ ప్రాబ్లమ్ ఉందండి.
ఆహా
ఓ మళ బక్రీదు ఎలా చేసుకుంటారండి
బక్రీద్లో మటన్ స్పెషల్ కాబట్టి అవే కోసుకుంటామంటే ఎక్కువ
అవును అండి
అవి త్రీ ఫోర్ డేస్ వరకు వాటితోనే ఎంజాయ్మెంట్గా బక్రీద్ ఇప్పుడు రాంబ రంజాన్ కు చేసినట్టు షాపింగ్ బక్రీద్ కి చేయము అంత ఏం ఉండదు రంజాన్ కి బక్రీద్ కి మాక్సిమం ఒక టూ మంత్స్ గ్యాప్ కాబట్టి అంత హ్యాపీనెస్ ఏం ఉండదు. బక్రీద్ రంజాన్ అయితే స్పెషల్ వెరీ స్పెషల్ కాబట్టి అందరం కలుస్తాం తింటాం ఒకరి ఇళ్ళ కు ఒకరు వెళ్తాం బాగా సెలబ్రేషన్ బాగుంటది అప్పుడు మన్ అంటే ఇది ఒక రోజు పండుగ కాదు కదా, రంజాన్ అంటే మొత్తం వన్ మంత్ ఆ వన్ మంత్ పండుగ కాబట్టి బాగా సెలబ్రేషన్స్ మంచి ఉంటాయి అదే బక్రీద్ అయిత్ ఓన్లీ వన్ డేది అంతే అంత ఎమ్ అనిపి అనిపింయాదు రంజాన్ అయితే మొత్తం థర్టీ డేస్ సెలబ్రేషన్స్ బాగుంటాయి ఫాస్టింగ్స్ ఉంటాం ఆ ఫాస్టింగ్స్ లో వెరైటీ వెరైటీ ఐటమ్స్ చేసుకుని తింటాం కాబట్టి మంచి హ్యాపీనెస్ ఉంటది.
అవునండి మీరు సిటీలో ఉంటారు కదండి మీకు అందరు వస్ స్తారా అక్కడ అందరు తెలిసిన వాళ్ళు వచ్చి మీతో మాట్లాడటం ఇలా రాంజాం చేస్తారా
ఆ చేస్తారండి చేస్తారు కానీ ఎవరింట్లో ఎవర్ ఇంట్లో వాళ్ళే కురాన్ చదువుకుంటారు కానీ ఈవినింగ్ టైమ్ ఆ ఇఫతార్లు పంప్ చుకుంటాండి ఫ్రూట్స్, బిర్యానీలు ఇగ ఏముంటే అవి ఒకరికొరు షేర్ చేసుకుంటాం ఈవినింగ్ టైమ్ స్నాక్స్
కానీ మా ఊర్లో అలా కాదండి అందరు వస్తారండి ఒక చిన్న దావాత్, పిల్వకపోయిన వస్తారండి.
అదే మంచిది కదమ్మ కలిసిమెలిసి ఉండడమే, మంచిది కాబట్టి అలా రావడమే మంచిది. ఇక్కడ అలా కాదు పిలవాలే, పిలుస్తేనే వస్తారు లేకపోతే రారు.
అవునండి
ఉమ్మ్
మరి మీరు సిటీకి ఎందుకు వెళ్ళారండి. రంజాన్ పండుగ ఇక్కడ చేసుకోవచ్చు కదా అండి.
అమ్మ
రంజాన్ పండుగ మొత్తం అయిపోయవరకు మీరు ఊర్లో ఉండచ్
ఉండొచ్చు కానీ, పిల్లలకి స్కూల్స్ ఉంటాయి కాబట్టి. ఉండలేము స్కూల్స్ ఉన్నాయి. ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ వరకు స్కూల్స్ ఉంతాయ్.
హ్మ్మ్ అది మళ్ళీ మీరు షాపింగ్ అయిప్ పోయేది నెక్స్ట్ ఎప్పుడండి మీరు మళ్ళీ విలేజ్ కు పోయేది
సమ్మర్ హాలిడేస్ నాండి ఇగ అంటే ఇప్పుడు రంజాన్ చూసుకుని తర్వాత మళ్ళీ సమ్మర్ హాలిడేస్ కి వెళ్తాం విలేజ్ కి ఉమ్ ఇంకేంటండి
చెప్పాలండి మీరు మీరైతే మొత్త మొత్తంలో చిన్న స్పాట్ షార్ట్ కట్లు చెప్పేశారు రంజాన్ పండగ
షార్ట్ కట్ అంటే ఇక ఉన్నదే కదా చెప్పేది మీరు చెప్పండి మరి పెద్దగా.
మయ్ మా సైట్ చేసుకునే చూస్తే షాక్ అయితారండి రియల్ గా
ఉమ్ ఊర్లలో బాగా జరుపుకుంటారు మంచ్ మంచి డైలీ దావత్లు ఇఫతార్ ఉంటాయి. మంచి బిర్యానీలు అవి ఉంటాయి మరి సహరీ కూడా దావ్ దావత్ లు ఇస్తారు బాగానే ఉంట్ టుది రంజన్ అప్పుడు ఇక్కడ అంటే ఒకరికొకరు తెలిసిన కూడా అన్ త్తగా మాట్లాడుకోము ఎమ్ లో వాళ్ళు ఉంటారు కాబట్టి, ఫోన్ లో ఏమైనా ఉంటే ఫోన్ కాల్స్ అన్ అంతే అక్కడ అట్లా కాదు మంచిగా వెళ్ళొచ్చు రావచ్చు పక్కపక్కనే ఉంటారు. ఆ డిస్టర్బెన్స్ ఏం ఉండదు ఇక్కడ అంత్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంటది కాబట్టి కొంచెం ఇగ మా మా అంతటే మేమే ఉంటాం ఊర్లలో అలా కాదు కదా ఫ్రీగా ఉండొచ్చు ఎత్తంటే అట్టు వెళ్ళొచ్చు రావచ్చు అందరూ ఫ్రీగా మాట్లాడతారు తెలిసినా తెలవకపోయినా అడుక్కుంటారు. ఒకర్ ఒకరి గురించి తెలుసుకొని. మాట్లాడుకుంటు
అవునండి ఒక త్రీకిి స్టార్ట్ చేస్తే మళ్ళీ నిద్ర కూడా ఉండదు ఇక్కడ అయితే మరి హ్మ్ మ మొత్తం మేము బిజీ బిజీ అయిపోతాన్నాం దాని లైఫ్ లో హ్మ్ నెక్స్ట్ మీరు ఏ మోడల్ డ్రెసెస్ తీసుకున్నారండి మా షాపింగ్ లో మీ
నేను ఈసారి షాపింగ్ పిల్లలు మంచి హెవీ గా తీసుకున్నాను నేను తీసుకోలేదు ఓన్లీ టూ కాటన్ డ్రెస్సెస్ తీసుకున్నా అంతేనండి ఇగ
పిల్లకి ఏ మోడల్స్ వచ్చినాయండి కొత్తయి
కొత్తయీ ఆ మరే ఒకటి పాకిస్తానీ మోడల్ ఇంకొకటి సూట్ మోడల్ అంతేనండి హెవీ వర్క్ లో ఉన్నాయి కానీ హెవీ వర్క్ డ్రస్సెస్ యూజ్ చేయం మేము ఓన్లీ స్మూత్ నార్మల్ ఫ్యాన్సీ డ్రస్సెస్ యూస్ చేస్తామండి
హ్మ్ సరేలే మరి థ్యాంక్ యు
థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా గుర్తు పెట్టుకొని మరి కాల్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్
అ
అ
సెమిస్టరా నాది